హలో
వినిపిస్తుందా?
ఆ ఆ వినిపిస్తుంది.
ఏం చేస్తున్నారు?
ఏం లేదు. ఇప్పటి దరికి అప్పాలు చేసినాము.
ఏముంది ఈరోజు? స్పెషల్ అప్పాలు?
ఏం లేదు. అత్తయ్య వాళ్ ఇంటికి వచ్చినాము ఇక అత్తయ్య చేసుకుందాం అంటే తీసుకున్నాం.
అవునా! అత్తగారి ఇంటికత్తే, పనులు చెప్తారు కదండి ఊక!
ఏ లేదు. లేదు. మా అత్త మంచిది. చెప్పదు ఎక్కువ.
అమ్మో ఇలా, ఈ కాలంల అత్తల్ మంచోల్ అంటే మీరు ఎప్పుంటేనే విన్ టాన్న.
నేను. అంటే, నేను ఒక్కదాన్నే కాబట్టి, నన్ను మంచిగా చూసుకుంటా
మ్హు అవునా! మీకు చాలా, మీకు చాలా అదృష్టం అన్నమాట. ఈ కాలంలో, ఈ ఈ జన్మకి. నాకు పెళ్ళంటే భయమయింది, ఫస్ట్ అత్తలతోటె.
అత్తలుగాదు. ఆడబిడ్డలు లేకుండా చూసుకోవాలి.
ఆ ఆడబిడ్డలు. ఈ పెళ్ళ అంటే ఇవే భయం అయితది ఆ హస్బెండ్ తోటేమోగా కానీ, ఈ పంచాయతీలు ఎక్కువ ఉంటాయి.
ఏం చేస్తున్నారు?
ఏం లేదండి. పొద్దున కార్పబల పిండి కలిపినం. దాన్ని, ఈ రోజు ఇంకా సర్వప్ప లాగా చేద్దామని, నీ కలుపుతున్నా.
ఇంకా జైలే అయితే.
మ్ హు చేసుకోలేమండి ఇంక.
త్రీ క. అన్నం తినరా! అదేనా?
ఆ అంటే పొద్దున పిండి మిగిలిందండి. అది ఇట్ల వేస్ట్ చేయడం ఎందుకని ఇంకా, అన్నం బదులు ఇది తినేస్తం. అన్నం కూడ ఉంటది మధ్యాహ్నం. ఆ.
ఇది చేయొచ్చా?
ఫుల్ వచ్చండి నాకు. బిర్యానీ కూడా వేస్తా అనమా మా అమ్మకి, మా నాన్నకి నాకు మాత్రమే. లేదు మా ఫ్రెండ్, మా స్నేహితులకు కోసం కూడ చేస్తా అనమాట. ఆ నేను ఒక ఒక రెసిపీ నేర్ తయారు చేసిన తెలుసా అండి నిక్ చెప్పాలా? అందరికి తెలుసు కావచ్చు. కాకపోతే, నేను మాత్రం ఆ బీటెక్ తర్వాత ట్రై చేసిన అది. కానీ మా స్నేహితులకు ఫుల్ ఇష్టం అండి అది.
అవునా ఏంటి అది వంటకం?
మీరు చెప్పినంక, అయ్యో నాకు తెలుసు అనొద్దండి మళ్ళా.
చెప్పు. ఏం కాదు. ఏం కాదు. ఆ ఓకె.
ఆ అయితే చెప్తా నేను. మీ మీరు కూడా చేసుకోండి నాకు మస్తుంటదన్నమా ట. మీ ఇంట్లో కారం, ఉప్పు ఉంటది కదా అండి! ఆ కారం, ఉప్పు. ఫస్ట్ కళాయిలో నూనేసుకోవాలి. ఎన్ని తాలిమింజలంటే, అసలు పులిహోరల ఎన్ని వేసుకుంటామో, అన్ని తాళిమింజలు ఎక్కువ వేసుకోవాలన్నమాట. మిన్పగుండ్లు శనగపప్పు, జీలకర్ర, ఆవాలు ఆ అవన్నీ నాలుగు ఫుల్ వేసినంక, ఫుల్ ఏగాలి. మంచిగా బ్రౌనిష్ కలర్ ల అవి ఏగినంక ఏం చేయాలన్ తే, ఆ కొన్ని ఎల్లిపాయలు ఉంటాయి కదండి! ఎల్లిపాయలు. పక్కకు దంచుకోవాలి. ముందే ఎల్లిపాయ పొట్టు తీసుకొని, పొట్టు తీయకపోయినా ఏం కాదు. కొంచెం తీసి తీయనట్టు తీసినా, ఏం కాదు. దంచి ఆ ఎల్లిపాయ ముద్ద నూనెలో వేయాలన్నమాట. అంటే,
అలా తీసుకోవాల ఎల్లిపాయలు?
కాదు కాదు ఒక పావు కిలో కారం కి ఒక పది ఇరవైగా పదిహేను వరకు చేసుకు ఏం కాదు అంటే ఇప్పుడు సర్ది జరిగినా సర్దయినా అట్లా ఏమనా అయినా కూడా మనం వాడవచ్చు అన్నమాట అది మంచిది అన్నమాట
ఓకే ఓకే
అయితే ఇప్పుడు మనం ఏం చేసినాం నూనె తాలింపు వేసినం కదా ఆ తాలింపులో ఎల్లిపాయలు వేయాలన్నమాట కొంచెం ఆ టెల్లిపాయి వస్తుంటే వాసన సూపర్ ఉంటది మీరు ఒకసారి అట్లా ట్రై చేయండి దాంట్లో కొంచెం ఇంగు వేయాలి ఇంగుమా మీకు తెలుసా అండి ఇంగమా ఎందులోస్తారంటే పులిహోరలా చేస్తారు చాలా చాలా అసలు ఇంగుమా అంటేనే పులిహోర అంటారు పులిహోర అంటే ఇంగుమా అంటారు మీకు తెలవ దేమో నేర్చుకోండి నాద దగ్గర వంటలు అయితే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇంగుమా వేసినా అండి పా ఏం వేసినా అంటే ఎల్లిపాయలు అవన్నీ వేసినా కదా ఇగా లాస్ట్ దించాలి ఇగా కరియేపాకు కూడా వేయ్యాలన్నమాట మర్చిపోయిన నేను ఇందాక చెప్పడం కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీయిపో యినాయి పక్కకు పెట్టుకోవాలి కింద దించుకొని నూనె మంచి మంచిగా ఉండాలండి మంచిగా ముద్దలాగా అంటే పచ్చడి కలిపితే ఎంత నూనె ఉంటందో అంత తాలింపు ఉండాలి నూనె
ఓకే
అట్ల అయినంక దాన్ని దించుకొని కొంచెం చల్లగా కాంగానే కారం ఉప్పేయాలండి అస్సలు పది రోజులైనా ఒక్కటి కూడా మెత్తగా కాదన్నమాట మేము ఎన్నో సార్లు తిన్నాం నేను రెండు సంవత్సరాల నుంచి మా కాలేజీ లో తీసుకపోతా అన్నమాట ఇవి మా ఫ్రెండ్స్ కి చా లా ఇష్టం అసలు నేనే త ఫస్ట్ అంటే ఎప్పుడు మేము ఎక్కడ చూడ నార్మల్ గా ఎల్లిపాయి కారం అంటే ఏం వేసుకోం కదా నార్మల్గా ఎల్లిపాయ దంచుకుంటాం నూనె వేసుకుంటాం కొంచెం పొడి పొడి అన్నం తోటే తంటాం కానీ నేనేమో కొంచెం నూనెక్కువ పోస్తా అన్నమాట కొంచెం మీరం మీరం అయినట్టు మెత్తగా అసలు నూనె కూడా కలుపుకోవాల్సిన అవసరం లేదు అన్నంలా నేేను నేనే తయారు చేసినా అని ఎంత గొప్పగా చెప్పుకుటు చూడండి
అంటే ఎట్లా ఎట్లా వచ్చింది ఈ ఐడియా మరి ఈ ఐడియా వచ్చింది మరి
ఎందుకంటే నేను మనిషిని కదాండి నాకు అందుకే అట్లా చ్చింది కావచ్చు అది అంటే అంతకుముందు నాకు ఇవన్నీ రాకపోయేది అన్నమాట ఇవన్నీ ఒక ఓ గుణపాఠం వల్లనే నేర్చుకున్నాను అన్నమాట నేను వంటలు అవన్నీ
ఉహు
కానీ మా ఫ్రెండ్స్కి ఇప్పటికీ కూడా ఫుల్లు నచ్చుతుంది అండి అసలు మీరు కూడా ఒకసారి చెయ్యండి మీ ఇంట్లో వాళ్ళకి మీ అత్తయ్య వాళ్ళకి కూడా నచ్చుతది
అవునా ఓకే చేస్తా ట్రై చేస్తా
ఇప్పుడు మనం పులిహోర చేసుకుంటే పొద్దున చేయంగనే నైట్ వరకు మెత్తగా అవుతయి కదండి అందులో పప్పులు
అవునవును
పదిహేను రోజులైనా మెత్తగా కావు అన్నమాట ఎందుకో నాక్కూడా తెల్వదు
అవునా
నేను ఏదైనా పచ్చడి చేసుకుంటే ఖచ్చితంగా మెత్తగా అయిపోతాయి ఆవాల పొడేస్తాం అవ్వేసాం ఇందులో మనం ఓన్లీ కారం చే ఉప్పు మాత్రంమే ఇంకేం వాడొద్దు తాలింపులు ఎన్ని వేసుకుంటారో అన్ని వేసుకోవాలన్నమాట తాలిం గింజలు మంచిగా ఉండాలండి నాక్ అట్లా చాలా ఇష్టం అన్నమాట అది ఎందులో తినలో తెలుసు మీ అసలు ఫస్ట్ నేను ఇంత చెప్పినా గాని
అన్నంలా కాదా
అన్నంలో తినొచ్చు ఇంకా ఇడ్లీలో వేడి అన్నంలో తనిొచ్చానన్నమాట మీరు చెప్పింది కరెక్టే ఇంకొకటి ఏంటంటే ఇడ్లీలో కూడా తినొచ్చానన్నమాట ఇడ్లీకి చట్నీ పెట్టుకొని ఆ చట్నీలో కారపొడి వేయడం బదులు ఇది తీసుకుంటే సూపర్ ఉంటది మా ఫ్రెండ్స్ అందరికి నేను అలవాటు చేసినా నన్ను అయితే చంపుతారండి అరకిలో ఒక కారం తీసుకురా పావుకులకు కాలం తీసుకురా అంటారు ఇ నేను అలవాటు చేసిన కా నుంచి నాకు వచ్చిందండి బాధ
మరి ర అంటే దా వంటకానికి ఏమైన్నా పేరు పెట్టాలి కదా
పై కారంమేనండి మా భాషలా
అంతేనా అంటే నువ్వు కొంచెం అంటే
మంచిగా ఆ ఏం మనం పేర్లు పెట్టే అంత మంచిగా లేదులేగాని అంటే మంచిగా ఉంటది మీరు ఖచ్చిత తినండి తినాక మీరేం నాకు ఫోన్ చేసి చెప్తార అన్నమాట ఇట్లుంటదని
ఇంకేమైనా తెలుసు ఇంకేమైనా కొత్త కొత్త ఇవి చెప్పండి మరి
నాకు అలాంటి తెలియదండి అది నే త తయారు చేసినా అనమాట నేను కొంచెం చెప్పుకోవడానికి గట్టిగా చెప్పవచ్చు అలాంటి మీరు కూడా ఏమైన్నా చేసి చెప్ చెప్పండి ఇప్పుడు నేనే లడ లడ మాట్లాడతానా
అంటే నాకంతా లేదు
మీరు ఏమేం వంటలు చేస్తారో చెప్పండి నేను నేర్చుకుంటాను అవి
ఇగా నీ జే నువ్వు అంత పెద్ద పెద్ద వంటకాలే కనిపెడతాను నా కాన్ పెట్టడం కాదు చినే సరిగ జయడాా
అవునా ఏం కదలేండి మీకు మంచిగా అ అ దొరికింది కదా నాకు అట్లాంటి అత్త దొరకపోతే మళ్ళీ నాకే కష్టం అందుకే నేర్చుకుంటాను ఎవరి ముందే ముందు జాగ్రత్త ఎక్కువ అనమాట కొంచెం మా ఇంట్లా
ఉ మమ్మీ నప్ అమ్మా నప్తేదయితే
మా అమ్మ కంటే నేనే ఎక్కువ చేస్తా
అంతేనా
అ అంటే కొన్ని కా అనివార్య కారణాల వల్ల నేర్చుకున్నాను అనమాట నేనే ఏ అండ్ అంటే నేను ఎందుకు చేస్తున్నాన అంటే ఇ మేము ఇరవై ఐదు సంవత్సరలు అందరం కలిసి ఉండేదండి కుటుంబం అంతా మా అమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళు వాళ్ళకు అంటే తమ్ముళ్ళు అక్కయలు చెల్లెలు ఉంటారు కదా
ఆ ఓకే అద ఏంటిది ఉమ్మడి కుటబం ఆ
ఎప్పుడు విడిపోయినాం అంటే మా అమ్మ వాళ్ళ సమ ఇరవై ఐదు సంవత్సరాల పెళ్లి అయినాక పెళ్లి రోజు ఉంటారు కదా అప్పుడు మేము విడిపోయినాం అనమాట ఏదో జరి అంటే ఏదో చి
గొడవలు వల్ల ఆహ
అప్పుడు నేను అసలు ఎన్ని నేర్చుకున్నా తెలుసా అండి అసలు ఆ విడిపోయినందుకే మేము నేను ఇంకా ఫుల్ నేర్చుకున్నా అని నాకు అర్థమయింది అప్పుడు నాకు పొయ్యి దగ్గ దగ్గరికి పోకపోయేది అసలు అన్నం ఎట్లా వండాలో కూడా నాకు రాకపోయేది తెలుసా
అవునా
ఒక్క సంవత్సరం కూడా కాదు నాకు ఫుల్ చేయొచ్చు అన్నమాట ఇక పచ్చళ్ చేస్తా వంటలు అన్నీ ఇతానా
గట్టిగా నేర్చుకోవాలని ఇక మైండ్ లో అనుకు అనుకున్నాం అందుకు
ఆ మష్రూమ్ కర్రీ కూడా వేస్తానండి మాకు మష్రూమ్స్ దొరుకుతాయ అనమాట డిమార్ట్లలా దొరుకుతాయి కిలో హాఫ్ కేజీ అని హ అంటే ఆ ఆ పన్నీర్ చేసానండి మాకు చికెను మటన్ అవి నాకు రావు అంటే మేము మా ఇంట్లో ఉండదు కాని వేరేవైతే అన్నీ అన్నీ చూస్తే చేయగలుగుతా
అవునా అదే మష్రూమ్ పన్నీర్ బాగుంటది
ఆ మీరు తిన్నారా అండి
ఆ ఆ తిన్నాము నేను ఒక టూ టైమ్స్ ఏమో చేసినా మా ఇంట్లో
అవునా అది మరీ అందరు తిన్నారా అండి అంటే మా ఇంట్లో కొంచెం భయపడ్ తెర్లేండి ఎప్పుడైనా నేను చేస్తే జాగ్రత్త ఫస్ట్ ను అంటారు
లేదు లేదు ఫస్ట్ నేను మా ఆయనకే పెడుతా
పాపం అట్లే చెయకండి మళ్ళా లేని పొంది ఏమన్నా
ఫస్ట్ అంటే మళ్ళీ నాన్ టేస్ట్ అసలుకి నేన్ చూడనే చూడను రుచి ఫస్ట్ మా మా ఆయనకి పెట్టిన తర్వాతనే మా ఆయన మంచిగా ఉంది అంటే తర్వాత నేను తింటా
అయితే ఈ ఎలి పాయ కారం మీ ఆయనని తినమనండి మంచిగా ఉందనే అంటారు పక్కా చూడండి
ఓనా అది అదే మా ఆయన అంటున్నారు ఈ మధ్య నువ్వు వంటలు సరిగ్గా చెయట్లేవు మంచిగా అని
అయితే యూట్యూబ్ లోనే నేర్చుకోండి ఏ ముంది యూట్యూబ్ చూసి నేర్చుకోండి లేకపోతే మా ఇంటికి నాలుగు రోజులు రండి నేను మంచి అన్నిీ నేర్పిస్తా మీకు
ఓకే సరే సరే వస్తా ఏ అట్లే ఏమి ఉండదు
అవునా అట్లయితే ఇంకా మంచిదే కదండి ఏటైనా పోయి నేర్చుకొని రావచ్చు
మామిడికాయలు ఉన్నాయి మామిడికాయల తోటీ ఏం చేయొచ్చు చెప్పండి
ఆ నాకు తెలియదండి అలాంటివి చిన్న చిన్న కా చిన్న చిన్నవి రావు నాకు పెద్ద పెద్ద వి వచ్చు బిర్యానీ నీలు చికెన్ బిర్యానీలు తినడం వచ్చు
అంతే చేయడం వచ్చు తినడం వచ్చు రెండు వచ్చు
ఆ తింటా అండి తింటా తినడంలో అస్సలు మోమాట పడద్దు
ఉమ్
కానీ మా ఇంట్లో నాన్ అంటే మాంసం తెచ్చుకోము తినం అన్నమాట వెజ్ లో చాలా రకాలు ఉంటాయి అవన్నీ తింటాను
అవునులే ఇక అలవాటు అయిపోతది చిన్నప్పటి నుంచి ఇక మీకు
మీరు చికెన్ ఇంట్లో మంచిగా చేస్తారా
ఆ చికెన్ చేస్తా నేను మటన్ చేస్తా రెండు చేస్తా కాని ఇది చాపలుగా వండడమే రాదు సరిగా
చాపలంటా అండి కొందరికే మంచి కుదురుతది అని అంటారు మా ఫ్రెండ్ తె తెస్సా అంటదండి నాకు అసలు దేనేదండి నేను అట్ల తిందామంటే నాకు అసలు దొరకనే దొరకవు మాంసం కూర అది ఏది నా
అవును మీ అంటే మీ స్నేహితురాలు తీసుకొని రా రా చికెన్ ప
ఆ చికెన్ పచ్చడి చేస్తరు నా కోసం నా కోసమే రెండు కిలోలు పెట్టుకొని వచ్చిందండి ఒక రోజు అయితే అంటే నా ఒక్కదానికే కాదు స్నేహితులు అందరిక
ఆ
నిజంగానే అండి పది రోజు అయితే నేను ఒక రోజు అండి వారం రోజు ఓ సారి సరే అండి మరి